హలో
హలో టు వినపడతుంది కద ఆ ఆ ఇనపడుతాంది బ్రో
ఆ ఏం చేస్తున్నావ్ బ్రో
వివ స్రఫారెర్ కాలేల్ నో
అవునా వీకెండ్స్ ప్లాన్ ఏమైన ఉన్నావా
లేదు బ్రో ప్రస్తుతానికి అది ఎక్కడ లేదు. బట్ ఏమన్నా సాయంకాలం అట్ల బయటకి పోవాల అనుకుంటాను.
అవునా ఎక్కడ వెళతున్నావు
ఇక్కడె రెగపల్లి అనుకుంటున్నాము
అవునా ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్ దగ్గరనా
హు అవును బ్రో ఇట్లనే
అవునా ఫ్రెండ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ ఉందగర
అంత సీన్ లేదు ఫ్రెండ్స్ అది ఫ్రెడ్స్ అయి
అవునా గర్ల్ ఫ్రెండ్ లేద బ్రో ఇన్
అ బ లే క్లీన్ అంట్లేదు
అ బ్రో ర రీసెంట్గా ఎక్కడ మీర ట్రిప్ వెళ్ళారా
లేదు బ్రో ట్రిప్పు గిప్పు ఏమి పోలే అసలు నేను ఎక్కడ పోలే ఇక్కడే ఉన్నాను ఇంతవరకు ఇంగా ట్రి టికెట్ లేమి ప్లాన్ చేస్తున్నామక్కడ బ మాది మీరు ఎక్కడ పోయినా అడ్రైస్ంట
ఆ బ్రో రీసెంట్ క నా తిరుపతి వెళ్ళాను
ఆహా ఎట్లా మాములు ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకున అక్కడేనా డైరెట్టూ
నో బ్రో డైరెక్ట్గా వెళ్లాను జస్ ట్ ట్ర ట్రైన్ నుంచి తిరుపతికే వెళ్ళి ఇక్కడ ఆ మీన్స్ అక్కడ టికెట్ ఉంది కదా
మ్మ్ అక్కడే మామూలు క్యూ లైన్ లో టికెట్ ఇస్తారు ఆ దర్శనం టికెట్ అని ఆధార్ పోటో తీసుకుని ఓకే అదా మాముూలు ఎన్సేపట్టింది బ్రో మీక్ దర్శనమా టికెట్ ఉన్నా కాగాని
బ్రో ఆ టూ టూడేస్ బడింది ఇ బ్రో
తూ తౌసా బా ఆహా తు బట్టింది
ఆ ఫోర్టీ ఎయిట్ అవర్స్ బ్రో
మళీ అదే మాౌలు ట్రైన్ లో ఎట్లస్ స్లీపరా లేకుంటే జనరల్ న బ్రో
జనరల్ లో వెళ్లాన్ బ్రో ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళాను కదా అదే సడన్ గా సడన్ గా ప్లాన్ అయింది అందుకే టైమ్ టైం లేదు అందుకే జస్ట్ జనరల్ గా వెళ్ళారు మంచి ఎక్స్పీరియన్స్ బ్రో త్రీ మెంబర్స్ నేను నా ఫ్రెండ్ స
మీ వీధిలో కూడా ఇద్దరు ఫ్రెండ్స్ నాకి వాళ్ళు ఏం చేసినారు నీ మాదిరి ఇన్కమ్ అంతేనా లేకుంటే ఏమైనా వేరేదా.
ఆ వాళ్ళిద్రూ ఒక ఫ్రెండ్ బిటెక్, ఒక ఫ్రెండ్ బీకామ్.
అంటే మా ఊర్లో ఫ్రెండ్స వాళ్ళు.
హా అవును ఊళ్ళో ఫ్రెండ్స్, బిలాజ్ ఫ్రెండ్స్. మంచి ఎంగ్స్పిరియన్స్ బ్రో ఆ తిరుపతి వెళ్తే మంచి ప్లేసు. ప్లస్ గుడ్ వెదరు ఆ గుడ్ వెదరు. బా తిరుపత్. టే చాలా క్లీన్ గా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ బో ఆ. ఓనిస్.
లే లే లే ఎప్పుడో ఒకప్పుడు పోయింది. ఇప్పుడ్ లేదింక ఎప్పుడో. ఎప్పుడో పోయింది అంతే ఇప్పట్లో పోలే.
ఫ్యూచర్ లైనా అనుకున్నావా.
ఆ ఫ్యూచర్ లో పోవాలే ఖచ్చితంగా ఒకరోజు పోయిరావలే.
అవునా.
వయసు రావాలా ఏదో ఏదో ఎప్పుడ్ అనిపిస్తే అప్పుడు చూద్దాం ఇగ. మంచిగా ఎట్ల అయితే అట్లా. దేవరు గాని వచ్చి చూసుకోండి గొప్ప అది ఇది అని.
ఆహా ఆ ఒక్కసారి వెళ్ళు బ్రో.
ఆ బ్రో మీకెంత బ్రో మామూల్. సేట్ ఎన్ని ఎకరాలు జొన్నలు ఎన్ని వేసిన అంటారు గా.
ఆ బ్రో అంటే నాక్.
అంటే ఎన్ని ఎకరాలు ఖరీద్ అస్తది అది. వన్ఎకరా జొన్నలు ఫోర్ ఎకర్స్ డైరెట్ అంటా ఆ అంటే ఫోర్ ఎకర్స్. అంత డివైడ్ డివైడ్
హా ఓక్ ఒక్కతే ఉంది డివైడ్ ఏం లేదు ఆ ఒక దగ్గర ఉంది ఉన్నప్పుడు లేదు.
సెన్సింగ్ చేపించినారా దాన్కి.
బ్రో వినపడలేదు కరెక్ట్ వా హల్ వినపట్లేదు నీ వాయిస్. కరెక్ట్.
ఫినిసింగ్ ఫినిసింగ్.
అంటే
రాంసింగ్ లో హలో
హా
ఆ ఆ ఏమనా ఫెన్సింగ్ ఏపించినార డైరెక్ట్ అట్ అట్లా ఉందా అని
ఆ డైరెక్ట్ అట్లే ఉంది
హ పెన్సింగ్ ఏం లేదు బ్రో మాములుగ్ పర్లేదా మమ్మల్ని ఏంటన్నా పందులు వేరే వేరే య ఇవి కుక్లు వచ్చి గలిచ్చేది చెట్లు పీకేసేది అట్లేం లేదా గూలు
ఆ అట్టేం లేదు బ్రో అట్లెం లేదు
వస్ ఇట్లాంటిదే పర్లే
ఆ
ఈ జనాలు తో ఎట్ల బ్రో మమ్మల్ని ఎవరన్న వచ్చి తనం చేసుకుపోయేది అది ఇది మెరంచెట్టి అట్లే ఏం లేదు ఇబ్బంది లేదా అంటే ఎవరన్న ఉన్ త రారా వెయిట్ చేసి సెక్యూరిటీ జరురు ఏం లేదా జస్ట్ ఉరి కేేట్లా ఆహా అంటే ఉరికే మామూల్ ఎంతోస్ ఎం బ్రో ఫోర్ ఎక్కర్స్ మామూలు ఖర్చు
మామూలు ఖర్చు అంటే
ఆ మామూలు ఇప్పుడు థర్టీ తౌసను ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లేమన్న వస్
ఆ వస్తుంది బ్రౌన్ సెవెంటీ థౌజండ్ వస్తుంది
సెవెంటీ థౌజండ్ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా మాములు దానించి అకౌంట్
బ్రో బ్రో
చేస్తారు బట్ ఒక కనీసం ఒక మినిమం ఒక టూ ల్యాక్ అన్న వస
ఆ బ్రో మినిమం టూ ల్యాక్ అంతా వస్తుంది ఆహా రెట్ టు బాగా చేస్తే వస్తుంది ఆ హు ఫైవ్ ల్యాక్ ఆ లేదు హ అంతే
హ్మ్ అంటే మీరు ఎట్లా డైరెక్ట్ దాన్ని ఇప్పుడు అ ఆర్వే చేసి డైరెక్ట్ ఇచ్చేస్తారా లేకుంటే మీరంత డైరెక్ట్ అంత సెట్సెట్ ఇచ్చేస్తారు
మీ అన్న ఇంగ అంటే బ్రో
అంటే ఎట్లంటే ఇప్పుడు మా సైడ్ ఏం చేస్తరంటే చెప్తన్ మీకు మేమే దాన్ని ఇట్లా కో కొడలన్ని కత్తి తీసుకొని నరికి
హుమ్
హుమ్ ఓపెన్ చేసి దాన్ని మా మిషన్ కేసి చిన్న చిన్న సీడ్ సీడ్ కట్ల సపరేట్ చేసిన తర్వాత దాన్ని సేల్
హా బ్రో ఆ గన్నంటే నేన్ నేన్ కూడా అలాగే చేస్త బ్రో
ఆహా కొంతమంది ఎట్లాంటే దాన్ని చేంజ్ చేసి ఆ ఇంకేం హార్వెస్టింగ్ స్విమ్మింగ్ కు ఎవరెవరు ఎల్తారు వలేస్కొని ఆ ఉండు కంప్లీట్ చేసుకుని వాళ్ళు తీస్కొని వెళ్లిపోతారు అట్లా అట్లా ఉంటది ప్లాన్ వచ్చి
అదంతే అండి అది గుడా
మీ కూలీలు ఎంత మాముూలు డైలీ వైజ్ కి ఇప్పుడు మీ ఫార్మ్ ల్యాండ్ లో అయినా వర్క్ ఉంది దానికి డైలీ ఎంత
ఆ ఫోర్ ఫిఫటీ టిబ్రో ఇక్కడ
ఫోర్ ఫిఫ్టీ మాముూలు ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు
మార్నింగ్ టెన్ ఎ ఎమ్ కి వస్తారు బ్రో ఆ ఈవనింగ్ ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ
పొద్దున ఫుడ్డు మీదేనా మధ్యాహ్నం మీలినా రెండు మధ్యాహ్నం మాత్రం మీలిద్దు పొద్దు మీకు సంబంధం లేదా అ కద
ఆ అవును బ్రో
ఆహా ఫోర్ ఫిఫ్టీ అంటే అప్పటికప్పుడు ఇచ్చేస్తారా లేకంటే వీక్లీ బేసిస్ ఇస్తారా
వీక్లీ బ్రో వీక్లీ వేజెస్ అంటే ఒక పని ఇచ్చారంత అనుకో ఒక పని ఇచ్చారనుకో అది కంప్లీట్ అయితే ఒక పూర్తి కంప్లీట్ అయితే ఇస్తావు పేమెంట్ ఇస్తాం
ఆ అబ్క ద మాదిక ఇన్ని డేస్ లో ఇంత ఇది అయిపోవాలా
హా అలే బ
ఆ లే లే ఎవరో నామ్ మాధ ఇట్లా ఒక కాంట్రాక్టర్ మాది ఉంటారా లే అక్కడ డైరెట్ డీలింగేనా అ వాళ్ళతో మాములు ఊర్లో కాబట్టి డైరెక్ట్ డీలింగ్ అంతే మీక ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చి అయితుంది లేదంటే లేదు అంతవరకు అంతే కదా మాలోటె ఇవి బ్రో పశులు మాల ఆవు ఎనుము ఎన్ని ఉన్నాయివి
టూ ఉన్నావ్ బ్రో
ఇప్పుడు రెండు ఆవలా
హా
ఆహా రెండావులు మాముూలు ఎన్ని ఎన్ని ఎన్ని మిలికిస్తాయి ఎంతస్తే
అమ్ ఎట్ లీటర్స్ ప్రో
ఆ లీటర్ వ ఎంత ఇప్పు మీ ఊర్లో డైరీలు వరేటది లీటర్
డిపెండ్ అప్ అన్ ఫ్యాట్ బ్రో
అ మీది ఎంత అప్రాక్సమేట్లీ ఎంత వస్తుంది మీది
అప్రాక్సిమేట్లీ ఒక లీటర్ కి థర్టీ రూపీస్ వస్తుంది బ్రో థర్టీ థర్టీ టూ ఒక్కొక్కసారి థర్టీ ఫైవ్ వస్తుంది ఆ ఆ థర్టీ ఫైవ్ మ్యాక్స్ అ ఇక్కడ మినిమం అంటే థర్టీ వస్తుంది
మమమ్ థర్టీ వన్ డైెక్ట్ డైరీ వస్తారు వెండర్కి ఎవరికి ఈరు అంతే కదా
ఆ డైరెక్ట్ డైరి బ్రో
ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఓకే ఎట్లా డైరెక్ట్ హ్యాండ్ క్యాష మాలు ఆన్లైన్ పేమెంట్ అకౌంట్లో ఓకే ఇంగేమ్ బ్రో హ ఆ మావేం లేవు మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళవి ఉన్నాయి, జస్ట్ ఊరికే ఐడియా అంతే మా సైడ్ ఎంత, మీ సైడ్ ఎంత ఉంది మాములు
ఆ
అంతవరకు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంత
ఆ
సరే బ్రో నేను కట్ చేయబోతున్నాను
బ్ర బ్రో టెన్ సెకం ఒజాయి బ్ర
అ అ ఓ
ఓకే బ్రో